హలో
ఆ హలో చెప్పురా వినబడ్తాంది.
బాగున్నారా సిస్టర్
ఆ బానే ఉన్నాం రా మీరూ
బాగున్నాం అండి ఏం చేస్తున్నార్
ఏం లేద్ కాలి నువ్వేం చేస్తున్నావ్
ఆ ఖాళీయే అండి ఇంట్లోనే ఉంటాను
హౌస్ వైఫా
ఆ అవునండి హౌస్ వైఫ్ మీరు
ఆ సేమ్
హౌస్ వైఫ్
ఆ అవును.
ఎంత మంది సిస్టర్
టూ నీకు ఇద్దరు పాప, బాబు.
అవునా ఇంక లేరండి మాకు
ఆ హ సరే ఓకే. తిన్నవారా.
ఆ తిన్నా సిస్టర్ మీరు తిన్నారా
ఆ తిన్నం మార్నింగ్ అయింది ఇగ మళ్ళీ మధ్యాహ్నం అయితంది ఇగ మళ్ళ తినాలె
ఆ అవును వంట చేసిన్ల ఏం కర్రీ
ఆ ఏం కర్రీ క్యారెట్రా మీది
అవునమ్ మాది పప్పు పాలకూర చేసిన
ఆ ఆ ఎట్ల ప్రిపేర్ చేసినవ్ చెప్పు అదో ఒక్క టాపిక్ అయిపోతది కదా
అవునా నేను ఫస్ట్ టై అయితే పప్పును కొంచెం లైట్గా ఏంచుతా ఏంయించిన్ తర్వాత నానబెట్టి నార్మల్గా పాలకూర కట్ జేసిన్ తర్వాత ఆయిల్ పోసి పప్పు దినుసులు జీలకర్ర మిర్చి ఆనియన్, వెల్లుల్లి ఏసిన్ తర్వాత పప్పేసి కొంచం ఉడికిన్ తర్వాత అందులో పాలకూర ఎస్తా అండి ఏసి సాల్ట్ ఏ కొంచెం లైట్ కారం ఏస్తా కొత్తిమీర్ ఏస్తా
పచ్చిమిర్చి, కారం రెండు యూస్ చేస్తవా
ఆ లైట్గా పచ్చిమిర్చి నేను ఎక్కువ యూజ్ చేయను. వన్ ఆర్ టూ కారం చిన్న టేబుల్ స్పూన్ అంతా ఎక్కువ మేం కారం తక్కువనే తింటాం అండి
ఆహా అవునా ఏ ఏదిష్ భాగా ప్రిపేర్ చేస్తాను వంటలా
నేను అన్నీ ఏస్తా కాకపోతే అంత బాగాంటే పర్ఫెక్ట్ గా చేయలు అన్ని మామూలుగానే ఏస్తా
మీరు స్వీట్ ఎక్కువ తంటారా కారమా
నన్ స్వీట్ ఎక్కదింటా
మ్హ్
ఉం మీరు సిస్టర్
రెండూ మిక్స్ స్వీటుకి స్వీటే కారం ఇ కారమే
అవునా మరి క్యారెట్ మీర్ ఎలా చేసారు
క్యారేటా అయితే ఏంచ టైం పు పాప స్కూల్ కు లేట్ అవుతుందని వెజిటేబుల్స్ ఏమి లేకుండే మామలుగా ఒకట అట్లా రెండు ఎండుమిర్చి లేసిన ఆయిలా అవి కొంచెం గోలా ఆ క్యారెట్లు నూనెలో ఉడికించిన క్యారెట్లని నన్ తనే పస్ పువ అల్లం అయిపోయినాక టమాటలు వేసి ఇఅవి క్యారెట్లు ఎట్లా తియ్యగానే ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసినా
ఆ అవునా మరి మీ పిల్లలు తింటారా మరి క్యారెట్
తినరు గని అట్లా ట్రై చేసిన బా పాప ఒకటే తింటది బాబు ఇంకా తినడు
ఆవునా
పాప స్కూల్ కలి స్తుంది న ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎళ్ళాలె అళ్ళ కూరగాయలు కావాలం అంటే వేరే ఊరికి పోవాలి టైంకు మనకి దొరకయి గదా
ఆ అవును
ఉం ఇట్లా అని చెప్పేసి ఇ క్యారెట్స్ ఉ అవే ప్రిపేర్ చేసి పెట్టేసిన లంచ్ బాక్స్
ఆహా పాప ఏ క్లాస్
సరేనే
నర్సరీనే సిస్టర్ మీ సార్ ఏం సరు
ఆటో డ్రైవర్ మీ సార్ రా
ముత్తూట్ ఫైనాన్స్
ఆహా
మ్మ్ చేస్తారు డ్యూటీ
హ్మ్ ఇంకా ఇది ఎన్ ఎన్నో కాల్ నీది
ఇది నాకు ప్రాజెక్ట్ ఈరోజే అసైన్ అయింది నేను సెకండ్ కాల్ చేశాను
ఆహా
వేరే వాళ్ళకి ఇంత ముందే కాల్ చేసి మాట్లాడా అంతలోనే మీకు మళ్ళీ మీకు కాల్ చేసి తర్వాత కట్ అయిపోయిన తర్వాత
ఆహా ఒక్కరికి ఫైవ్ టైమ్స్ చేయొచ్చట కాలు
అబ్బో అందులోన అయితే ఫోర్ టైమ్సే ఉంది ఫైవ్ టైమ్స్ అని లేదు
హా అయితే ఓ ట్వంటీ కాల్స్ ఫోర్ మెంబర్స్ చేయచ్ చనున్నది అయితే ఫోర్ అయితే ఫోర్ ఏ చేద్దాం తీ
మ్మ్
ఆ సరేతే ఇంకా దొరుకుతాది కదా వాళ్ళ నేను ఇంకొక్క కాళ్ కూడా చేయ్యలే నువ్వు మాట్లాడినాక చేస్తా
ఆ ఒకసారి కింద కాల్ కట్టయిన తర్వాత మీరు ట్రై చేయండి నాకు
ఆ సరే మళ్ళ తర్వాత నువ్వు వేరే వాళ్ళ తోని మాట్లాడినాక లేకపోతే ఇట్లనే కంటిన్యూ కూడా మనం ఫోర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు చూద్దాం
ఆ అవును కానీ మినిమం టెన్ మినిట్స్ మాట్లాడాలి కాల్
మ్మ్ అంతే ఒకరికి ఫోర్ టైమ్స్ వేసిన తర్వాతకి వేరే వాళ్ళని మళ్ళ ఎవరన్న గ్రూప్ లో మెసేజ్ చేసి చేయ్యాలె
ఆ అవును మినిమం ఫోర్ మినిట్స్
అమ్ అదేలా ఫ్రె కింద మార్ మాట్లాడిందతనా ఆమె నేన్ నెంబర్ ఇస్ చిన్ని నెంబరు
ఆ అవునా
ఆ ఆలిస్తే ఇస్తే నేను ఆ నెంబర్ తీసుకొని చాట్ చేసినా వాట్సాప్ ల
ఓ అవులా మినిమం టెన్ మినిట్స్ మాట్లాడితే కాల్ ని వాళ్ళు తీసుకుంటారంట లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరంట
మ్మ్
ఉమ్ బాబు చిన్న పిల్లడేనా సిస్టర్ ఉహుమ్ ఇంకా ఎన్ని అన్ని ప్రాజెక్ట్లు చిన్నోడేనా బాబు
ఆ అంటే చిన్నడు అంటే మరి చిన్నడు రెండు సంవత్సరాల బాబు
అవునా నెక్స్ట్ ఇయర్
హమ్ అవును
ఇంకా అండి చెప్పాలి సిస్టర్ మీరే మొన్న ఉగాది ప్లానింగ్ ఏమైనా ఉందా
మి ప్లానింగ్ ఆ ముంది ఏమి లేదు ఈ ఉగాది అంటే వన్ డే ఫెస్టివల్ గదా దానికంతా ఏం ప్లానింగ్ ఉండదదు
అవునా ఇంటి దగ్గరే ఉంటారా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారా
ఒక్క రోజుకి మళ్ళా పోయి అక్కడి వరకి వన్ డే లో సగం డే అయిపోదీ జర్నీకె
అవునాఆహ్
మీ ఆయంత మాత్రానికి పోవడండి కనీ
ఏమున్నాయ్‌ రోజు స్వీట్స్ లేమన్న జెస్తారా మీరు
భక్ష పాలు చేసదే ఉగాది పచ్చడి
ఓహొ ఆ సేమ్ ఉగారి పచ్చడి కలుపుకోవడం భక్షాల్ జేస్తడు వీలుుంటే టెంపుల్కెళ్ళడం ఇదే
ఇంకా వీలు కూడా ఉంటుదా పనే వరకె టూ వెల్ టూ అయితే
ఆ వీలైతే వెళ్తాన్ టెంపుల్ కి లేక ఇక పోతే ఇడియా అందే
మీరుమ్ మీరు మీ హస్బెండ్ ని ఇద్దరే ఉంటరా అత్త మామలు కూడా
ఆ మేము ఇద్దరమే ఉం ఏమండి జాబ్ పర్పస్ దగ్గర వేరే దగ్గర ఉంటుంది మీరు
ఆహా అవునా సరే సరే నూక పులుసా హా
లేదే ఏంటి మా మ్యారేడ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది
ఆహా సరె సరే
మీరె ఆ అవును వైఫ్ రెసిస్టర్
ఆహా సరే నేనే ఇండ్లలో ఉంటా గదా పిల్లలన్ జూసుకుంట ఉండడమే పని వీళ్ళతోటె నాకు పెద్ద టాస్క్
వాళ్తో వాళ్ళం చూసుకుంటే సరిపోద్ది
మ్ ఇ ఇవరాక బాబు అడుకు అన్నాడు అందుకనే నేను వాట్సాప్లో ని నెంబర్కి చార్ట్ చేసిన కొసేపాట్ల మాట్లాడుకోవచ్చు అని ఉ మళ్ళీ లేస్తే ఫోన్ కావాలి అది ఇది అంటాడు అల్లరు ఉంటుందని అలా లేశిండు
మీరు మీ ఆంటి వాళ్ళతోటి ఉంటారా
నీకు ఒక్క దగ్గరనే
అవునా
ఈ ఉన్నవుళ్ళనే ఇట్లా వర్క్ వేసుకుంటాడే వర్క్ అంటే అది అట ఉంటుది మాకు
మ్
ఇట్లా మేస్తరి పని అయినా పొలములో పని అయినా ఏ పనికైనా వెళ్తాడు
అదా
మ్
మీకు వ్యవసాయం
వ్యవసాయం ఉంది
ఉంది కాని ఇంక నేను పిల్లలు ఉన్నా కదా నేను ఎప్పుడూ వెళ్ళలే వీళ్ళు పెద్దనయికా పెద్దాయినాక వెళ్ళక తప్పది పవాలి కదా
మ్ వెళ్ళాలి కదా
హ
ఇ ఇంకా సిస్టర హోలీ ఎలా సెలబ్రేట్
ఆ ఎంటిీరా
హోలీ సె సెలబ్రేట్ చేసు కునన్నారు
హోలీ ఏం మంతా చేసుకోలే మాకు ఇక్కడ ఎవ్వరు ఉన్నారు నేను మాయన ఇక్కడ కాదు ఇక్కడ ఎవ్వరులేరు కూడా హోలీ ఆడుకోవడానికి.
అ చుట్ట్ట పక్కల ఫమిలీ వల్తోటి గిట్ల అడు కొలేదా
ఫ్యామిలీ వాళ్లనేగాని అందారు వత్ తమ్ములు మామయ్య లే వాళ్ళతో ఎవడు. కుంటవు మన ఏజ్. తగ్గర వాళ్ళు ఇట్లా వదిన మరదల్లో అట్లా వాళ్ళు ఉన్నోళ్లు అయితే వా ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా ఉంటేనేమో ఆడు.
ఆ అవును.
అట్లా ఏవ్వలేరూ కాబట్టి అంటే మామలుగా ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని చప్పేకున్నాం.
అవునా సిస్
అంతే రా
ఇంకా చెప్పాలి సిస్టర్. ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు ఈ వర్క్?
ఇవాళనే వచ్చిండ్రు కదా అక్
అంటే ఇంత ముందే ఏ ప్పుడు వర్క్ చేయద కార్యాలన్నీ.
ఆ చేసినగా సన్మతి ప్రాజెక్ట్
అవునా
అది.
ఆ చేసిన సిస్టర్ నేను కూడా
ఆ అంతగ్ ముందు కూడా ఓక్క ట వచ్చిందిఅటకథ నేను అది జయాలే మీరు వేసిలా.
ఆ చేసిన సిస్టర్ అందులో వాళ్ళు లింక్ పెట్టినప్పుడు. ప్రొఫైల్ మనం ఫిల్ చేసుకోవాలి మన డీటెయిల్స్ ఫామ్ ఫిల్ చేస్తే మనకు వర్క్ అసైన్ చేస్తారు.
ఆహా.
హు.
లేదు సనుమతి ప్రాజెక్ట్ ఒకటే చేసిన. ప్రొఫైల్ దాచుకున్నా అది.
ఒకవేళ మీకు వీలుంటే చేసుకోండి మంచిదే వర్క్ ఇంట్లో ఉండి చేసుకున్నాడంంటే బెటరే కదా.
అందుకే కదా ఇక సరే అనీ. చేసుకున్నాన్నా.
ఎస్ ఇంతకు ముందు ఏమో అంటున్నారు సిస్టర్. ఫైవ్ మినిట్స్
కాల్ ఫైవ్ మినిట్స్ ఇస్తాయి పో టెన్ మినిట్స్ ఇచ్చిలో అకన్నా.
ఆ. థాంక్యూ.
హు.
ఇన్వేడ్స్ ఈచిండ్లు
ఇ టైమ్యి యింది ఈ కార్య యాప్లనే ఉండేవ్ నేను నెంబర్ కొట్టి ఫోన్ చేస్తా ఆ సరేరా మల్ల వెనకకి పోతే కాల్ డిస్ కనెక్ట్ అయితది
ఓకే మీట్ చేయసి
ఆ సరే